అనేక హలో
ఆ వినపడుతుందా అక్క
ఆ వినబడుతుంది అక్క విజ్జుతోని మాట్లాడేటప్పుడు ఫైవ్ టైమ్స్ కాల్ చేసిన కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఫోన్ కట్ అయిపోయింది దానికి ఫివే మినేట్స్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసినంక నెక్స్ట్ టైం చేస్తే కాల్ కట్ అయిపోయింది.
మరి నాకు కట్ అయితలేదు కదా.
ఏమో నీకు నాకేం అనుబంధం ఉందో మరి
ఓహోహో ఉమ్ అక్కడ ఉప్పరపేల్లి కడ శ్రీకాంత్ తెలుసా అక్క
బిజిగా శ్రీకాంతా
అహా చెవు శ్రీకాంతు
ఓ తెలుసు మా అన్నయే కదా
మీ అన్నయా
ఆ అంటే మా అన్నయ్య లాగా ఫీల్ అయితా అంట చెవు శ్రీకాంత్ చేవ్వు వ వదురయ్య వాళ్ళు గిట్ల గదా
ఆ మా బాబాయి వాళ్లే మేము కూడా అంటే మా అమ్మ వాళ్ల ఇం పేరు కూడా చెవ్వొల్లే
అవునా
ఆ
అంటే తనకి నాకు మాకు అన్నలు లేరు గదా
ఆ
ఇగ అట్లానీ ఇట్లా చెప్పు ఇట్లా అన్నయలాగానే ఫీల్ అయిపోతాం అన్నమాట ఇగ మేము ఆయనని ఇగ
ఆహా
చెవ్వు శ్రీకాంత్ చెవ్వు ఎల్లయ్య
అ ఆ వాళ్లు మా బాబాయ్ వాళ్లే అన్నట్టు
అవునా
మొన్న చనిపోతే మా ఆ అంటే ఇప్ ఇప్పుడు వాళ్ల ఇంటికంటే ఏం రాలే కాని ఇప్పుడు బొడ్రాల పండుగ గిట్లా చేసిర్రు గదా అప్పుడు
ఆ అవును
అప్పుడు మీరు అప్పుడు ఇళ్ల తరపున వచ్చిన కానీ వాళ్ల తరపున రాలే అప్పుడు వీళ్ళందరూ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలువ్ వదు
అవునా
ఆ ఇప్పుడు ఆ బోడ్రాల పండుగకి వచ్చినప్పుడే ఇగ మా పెద్ద బాపు వచ్చిండి అన్నట్టు మా పెద్ద బాపు పసరల ఉంటడు.
ఆ ఆ
చెవ్వు లింగయ్య అని ఆయన వచ్చిండు ఇగ ఆయన వచ్చి ఇగ వి ఈళ్ళందరూ ఇల్లే అది ఇదని అందరి ఇంటికి తీసుకుపోయి మాట్లాడిచిండు అన్నట్టు
ఆహా నన్ను బాగా చూసుకునేది చెవ్వు భద్రయ్య అనటైనా
ఉమ్ చనిపోయిండు కదా చనిపోయినప్పుడు మా అమ్మ గిట్ల వచ్చిర్రు గానీ మేం రాలే మొన్న గూడా ఏడాది మస్కల్ చేసిర్రట మాకు ఫోన్ చేసి చెప్పలే గినీ మా అమ్మ వాళ్లకు ఫోన్ చేసి చెప్పిరు
ఊ
ఈ స్రవంతి గూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా
చెల్లినా
వాళ్లక్క అక్కేలే గానీ మేనమామ వరుస ఇప్పుడు చిన్నాన్న పెద్దమ్మమ్మ వాళ్లు చిన్నమ్మోళ్ళు ఉంటారు కదా
ఆ ఆ
అర్థం చేసుకుందట కదా
అహూ అంటే అంత ఎక్కువ పరిచయం లేదు మాకు కూడా వాళ్ల తోటి ఇగ శ్రీకాంత్ ఫోన్ చే అప్పుడు బొడ్రాళ్ళ పండుగ పోయినప్పుడే కొంచెం పరిచయం చేసుకున్నాడు మాట్లాడిండు ఇగ సెల్ నెంబర్ తీసుకున్నాం మాది తీసుకున్నాడు ఇగ అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది అన్నట్టు
ఊ
ఇగ మాట్లాడేది కొంచెం బానే ఫ్రెండ్లీగా అంటే మా ఆయనతోని కొంచెం ఫ్రెండ్లీ ఉండే బాగా అదే అప్పుడు డాడికి హెల్త్ బాలేదు బావ ఏమైన్నా డబ్బులుటే కొట్టరాదు అని అంటే మూడు వేలో నాలుగు వేలో కొట్టిండట కొడితే ఇగ మళ్లీ తర్వాత డబ్బులు ఈయన అడుగుతే కే ఇప్పుడు మాకు ఈయనకు నెల నెల శాలరీ రాదు కదా ఇగ మాకు కూడా కొంచెం ఇబ్బంది చాలా వరకు ఇబ్బంది అయితది కదా ఐతే డబ్బులు గొ ట్టినా కదా అంటే ఎమ్మటే కొడతా అన్నాడు వారం రోజులలో కొడతానన్నాడు రెండు సంవత్సరాలు అయినా కొడతలేడు ఇగ
ఊ
కూ ఏమైందని ఇగ ఫోన్ చేస్తే ఇగ ఫోన్ ఎత్తడం బంద్ జేసిండన్నట్టు ఇగ ఫోన్ లిబ్ చేస్తుడే లేదు అసలు లిఫ్ట్ చేయకుండా ఉంటే ఏమైంది ఏందని ఇగ ఒకరోజు ఫోన్ చేసి కొంచెం సీరియస్ అయిండు ఎక్కువ ఇనా ఆ అంటే కాదు బావ గిట్లాంటే మరి నీకు లేకపోతే లేవ్వని చెప్పు నేన్ కాదు అంటలేను గానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎందుకుంటాను ఇప్పుడ్ నా కాడ లేవు బావా అంటే నీను నేను ఏమన్నా అందున చేద్దురా అంటే సరే బావ ఈడ తెచ్చిస్త ఆడ తెచ్చిస్తా అని అట్లా జరిపి జరిపి ఒకస రోజు డబ్బులు కొట్టిండన్నట్టు ఇగ అప్పడ్నుండి ఇగ టచ్ ల ఉంటలేడు అసలు మాట్లాడతలేడ్ ఏం లేద్ అన్నట్టిగ మొన్న ఏడాది మాష్కానిక్ కూడా మా దగ్గర్నుంచే మా యరాలు నెంబర్ తీసుకొని మా యరాలకు ఫోన్ చేసిండట చేసి ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ నెంబర్ అడగవానంటే మాయారాలోచ్చి నా దగ్గరకోచ్చి అమ్మ వాల్వి నెంబర్ అట శ్రీకాంత్ అడుగుతండక్క ఏమంటండంటే మరి మా నంబర్ ఉంది కదా రోజ్ స్టేటస్ ఇట్ల పెడుతడు రోజ్ చూస్తాం మేమ్ మరి మేము అయితే టచ్ ల్నే ఉన్నాం ఆ మరి మాకెందుకు చేసి చెప్తాలేడు అనంటే ఏమ్మో మరన్న అయితే అడగమన్నడంటే ఇగ ఆ తను మాట్లాడనప్పుడు మనమయితే మాట్లాడం గదా అని ఆ ఇగ నెంబర్ అడిగుతే నెంబర్ ఇస్తే ఫోన్ చేసి చెప్పిండాటా మా అమ్మ వాళక్ చెప్ తే ఇగ సరే అని వాళ్ మాట్లాడిర్రాట గింతే మేవనుక్ అనుకున్నద్ లేద్ చేసింది లేద్ గాని గీదాని విషయంలా ఫోన్ మాట్లాడతలేడు ఏం లేదని మేమ్ అన్నాం అంటే మా యరాలు చెప్పినం అన్నట్టు ఎందుకక్క ఏమైంది ఎందుక్ మాట్లాడతలేడంటే గిట్ల అయేదే ఇట్లా అయిందన్ నేన్ అన్న అన్నట్టు
ఆ శ్రీకాంత్ గాడు నేను విజ్జు మేమ్ అందరం క్లాస్మేంట్స్మే
ఆ
వాళ్ నానమ్మక్ అప్పుడే బాగుండేదక్క ఆయన ఇంత తాగిన కూడా అసలు ఆయన మస్తు నిల్వ చేసిండు ఆయన పేరు మీద బ్యాంక్ ల కట్టుకున్నాడు ఎల్ఐసి లు కట్టిండు ఎమేమో కట్టుకున్నాడు అన్ చనిపోయినా కూడా పదిహేను లక్షల దాంక వచ్చినాయి కదా
అవునా ఎందుకు ఎక్కన్నుండి
అంటే శ్రీరాము లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంది గదా ఇప్పుడు
ఆహ్ ఆ
అప్పుడు ఒక ముప్పై వేలో ఏమో కట్టిండట ఆయన ఒక కిస్తినో రెండు కిస్ కిస్తీనా కట్టిందట మూడక్ కిస్తి కడుదాం అనే టైం కు చనిపోయిండన్నమాట ఆయన
ఆహా
స్నేహి మల్లి కొన్ని బాగాసింగ్ అని ఇక్కడ తిట్టీలు ఉండాయ్ అన్నమాట అందరు ఒక మనిషికేయో ఒ పొదుపులో ఒక్కొక్కరికి టూ ల్యాక్స్ వన్ లాక్ ఇట్లున్నాయన్నమాట ఇగ అప్పులు గిట్లా ఎత్తుకున్నాంక కూడా ఒక మనిష్ కికి మనం పంచుకున్న కూడా వన్ ల్యాక్ వచ్చేటట్టున్నాయి అన్నమాట
ఆహా
కిస్తినేమో కట్టిండట అవ్వన్ కి ఎంత పదిహేను లక్షలో ఏమో వచ్చినాయట
ఆహా
ఉ
బతుకున్నాంతసేపు ఆదా జేసిండు చనిపోనంక కూడా వాళ్ళకు మంచి బెన్ఫిట్గా ఉ
అయ పదిహేను లక్షలు ఉంటే ఏడు లక్షలేమో అప్పు ఉండేనట
ఆహా
ఇల్లు తీసుకొచ్చిన అప్పు ఉంటే లక్షలు మారి క
అంటే ఇప్పుడు ఇల్లు కట్టిరా వాళ్ళు
ఆ కట్టిలు కదక్క
అంటే అప్పుడు బొడ్రలో పండుగ అప్పుడు చిన్న గుడిషెల్నే ఉన్నారు ఇల్లుకి ఇట్ల ఏం లేదు కదా
ఆ గుడిసెలునే ఉన్నారులేగాని ఈయన పెళ్ళి మొత్తం అది కూలిపోయేటప్పుడు ఆయన బ్రతుకుని ఆయన బతుకుండాంగానే ఇల్లు గిట్ట ముగ్గు పోసి సగమే లేపిల్ అనమాట అప్పుడు
ఆహ
ఆ సగం లేపినాక మధ్యలోనేమో చనిపోయిడు అనమాట ఆయన ఇక ఉన్నవాడితోని ఫైన స్లాపు ఇట్ల వేపిచ్చిన్లు న్నారు మరి ప్లాస్ మనం కూడా అటు వెళ్దాం అక్క మాద ఇక్కడ మెయిన్ రోడ్ ఇప్పుడు విజవాల్ ఇంటికి వస్తే మీరు ఇక్కడ దీగుతారు కద చింత చెట్టు దగ్గర
ఆ
మా ఇల్లు ఉంటద అనమాట
హ
వాళ్ళది లోపలత ఉంటది అమ్మ వాళ్ళది కూడా అే ఉంటది లే గానీ నేను వెళ్ాను కదా అమ్మ వాళ్ళని సైడ్
అంటే ఇప్పుడు మీ అత్తగారిది కూడా అక్కడ ఉప్పుర పెళ్ళనా
ఆ ఉప్పరపల్లినే
ఆహా
తప్పితే అమ్మ వాళ్ళకి మాకు దూరం ఉంటది అన్నమాట
ఆహా
అట్లా సెవెన్ లాక్స్ ఫోర్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ వస్తే సగం అప్పు మొత్తం అప్పు కట్టేసిండటటు అప్పు లేకుండా వాళ్ళ అక్కకు రెండు లక్షలు ఏమో ఇస్తా అని ఒప్పుకున్నారట అప్పుడు వాళ్ళు నాన్న ఉన్నప్పుడు ఆ రెండు లక్షలు వాళ్ళు అక్కకిచ్చసిళ్ళట మిగతాయి మరి ఏం చేసిండో ఏమో నాకు తెలియదు అక్క
ఆయన కూడా మంచి
అసలు ఆయనున్న అన్ని రోజులు ఇల్లు మంచిగా డెవలప్ అయింది
ఆ
ఆమె కూడా మళ్ళీ కొద్ది రోజులు దాంక నేను రాను అని బోయింది కదా అమ్మ గారింటికి
ఆ ఆమెది కూడా అంతా ఒర్రుడే కదా వేరే ఏమి లేదు తాగ కట్టు ఉంది అంతలోల్లిలొల్లి గొడవ గొడవ మాట్లాడుడు ఇ ట్ల ఏం తెలవదు ఆమెకు కూడా
అది కొద్ది రోజుల దాంక ఆమె కొంచెం డ్రింక్ కలవాటు బడి వేరే వాళ్ళలకు అలవాటు పడి వెళ్ పోయింద అనమాట ఇక్కడ లేకుండా వాళ్ళ అమ్మ అయినా రానియలేదు మళ్ళీ కొద్ది రోజుల దాకా ఇంట్లోకి ఇగ ఆది చచ్చిందనే భావించునారు అనమాట చాలా రోజులు దాకా నే ఉంటా ఉంటా అన్టంటే మార్ నాన్క అప్పుడు కొంచెం బిడ్డ దగ్గర బిడ్డ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక సిక్స్ సెవెన్ ఇయర్స్ దాక మాట్లాడలేద అన్నమాట చిన్న చిన్న కా బిడ్డను దగ్గర వేసుకొని పిల్లలు ఇద్దరు పిల్లలు అయినాక మాట్లాడము చేయడము ఈ అట్లా కొంచం దగ్గకి అయిపోయి మళ్ళీ భార్యభర్తలు విడిపోయిన వాళ్ళు మళ కలిసిళ్ళు అనమాట కలిసినాక ఒక నాలుగైదు సంవత్సరాలు మంచి మంచిగా ఉన్నాక ఐదోఐ నాలుగో సంవత్రం మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు మంచిగా ఉన్నాక ఐదొ సంవత్సరం ఆయన చనిపోయిండి గ ఎంతైనా బతుకక తాగడం వల్ల హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోయిండు ఆయన
అంతే కదా ఇక తాగి తాగి ఏమైనా బాగా తాగడం
అవున
తాగి తాగి హెల్త్ ఖరా చేసుకొని మగ వాళ్ళ ఎక్కువ చనిపోతారు ఆడళ్ళు అట్లా తాగ చేరుగా అటు ఆడోళ్ళున్నరా ఆందరు ఆడోళ్ళు మంచిగనే ఉంటరు మొగోళ్ళకే
అవునా మంచిగానె వుండు ఐస్ క్రీమ్ మస్త్ అమ్మేదయినా వంటల్ గట్లా బా చేసేదైనా మళ్ళీ ఫంక్షన్లకి ఇట్లయితే
ఊమ్
ఇప్పుడు మీ అమ్మును వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ అమ్మమ్మ అక్కజెళ్ళళ అట
ఆహా ఇప్పుడు మా నానమ్మ ఉన్ను శ్రీకాంత్ వాళ్ళ నానమ్మా యా యారన్లన్నట్ ఇప్పుడు నీను మా యారలాగా
ఆహా
ఆ అట్లా అన్నదమ్ములా పిల్లలు అన్నట్టు వీళ్ళంతా
ఆహా అందరు దగ్గర దగ్గర ఓలేగాని తెలవక పోక రాక
అంతే వస్తాంటే పోతాంటేనే చుట్టాలు చుట్టరికం గలుస్తాంటది తెలుస్తాంటది గానీ ఇగే టున్నమాట అయి ఎవర బిజీ వాళ్ళదేనే
ఓ ఏముందక్క ఈ రోజులల డు డబ్బులు వెరిగిపోతే మనుషులకు గూడా గర్వం లేకుండా అయిపోతాంది
అంతే
ఇల రోజు డబ్బునోని ఒక విధంగా జూతలు డబ్బు లేనోని ఒక
డబ్బుకిచ్చిన ఇలువ ఐతే దేన్ కిత్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు విలువే పెద్దా గున్నది